హాయ్ ఏం చేస్తున్నావ్ హలో
ఏం చేస్తున్నా
వినిపిస్తుందా క్లారిటీగా
ఆ వినిపిస్తుంది నాది వినిపిస్తుంద
ఆ వినిపిస్తుంది
ఎలా ఉన్నావ్ ఈ కరోనా టైమ్ లో చాలా జాబ్ జాగ్రత్తలు తీసుకుంటున్నావా
ఆ బానే ఉన్నా నువ్వు ఎలా ఉన్నా
బాన్నాను ఇప్పుడు పరిస్థితి మామూలుగా ఉన్నప్పటికీ అప్పట్లో చాలా భయంగా అనిపించేది నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అప్పుడు
నిజం చెప్పాలంటే మొదట్లో చాలా టెన్షన్ వేసింది. వార్తల్లో రోజు కేసులు డెత్స్ వింటూ, భయపడిపోయేవాడిని.
అవును ముఖ్యంగా లాక్డౌన్ టైంలో ఇంట్లోనే ఉండడం చాలా కష్టం అనిపించింది
ఆ అదే నిజం లేకపోవడం ఫ్రెండ్స్ ని కలవలేకపోవడం చాలా మిస్ అయ్యాను రా
కానీ ఒక పక్క చూస్తే ఫ్యామిలీతో ఎక్కువ టైం గడపడం జరిగింది కదా
అవును అది మాత్రం మంచి విషయం నేను నా అమ్మతో కలిసి కుక్కింగ్ కూడా నేర్చుకున్నాను చాలా వంటలు నేర్చుకు
అవునా నాకైతే ఆన్లైన్ క్లాస్ చాలా కష్టం కష్టంగా అనిపించేవి
నాకు కూడా నెట్ సమస్యలు ఇంకా ఏకాగ్రత లేకపోవడం చాలా ఇబ్బందులు అనిపించాయి
అప్పట్లో మాస్క్ వేసుకోవడం ఒక పెద్ద అలవాటుగా మారింది కదా
అవును మొదట్లో ఇబ్బంది కానీ తర్వాత అలవాటైపోయింది శానిటైజర్ కూడా ఎప్పుడు ఎప్పుడు వెంట పెట్టుకునే వాడలం అసలు మాస్క్ ఇప్పటికీ కూడా మంచిగానే అనిపిస్తుంది ఏం డస్ట్ పడ తకుండా కాలుష్యం ఏంటి ముందే మన వాతావరణంలో కాలుష్యం ఎక్కువ కదా మాస్క్ పెట్టుకోవడం ఇప్పటికీ కూడా మంచిదే
కరోనా వల్ల మన ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టడం మొదలుపెట్టాం
ఖచ్చితంగా నేను అయితే రోజూ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేశాను
మంచి హ్యాబిట్ రా నేను కూడా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఎక్కువ ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేశాను
కరోనా సమయంలో డాక్టర్లు నర్సులు చేసిన సేవలు నిజంగా గొప్పవి కదరా
అవును వాళ్ళు వాళ్ళు చేసిన కృషి చూసి మనం గర్వపడాలి
అవును కాని వ్యాక్సిన్ వచ్చినప్పుడు నీకు భయం వేసిందా
కొంచెం టెన్షన్గా ఉన్న తర్వాత సేఫ్ అని తెలిసి ఉన్నాము
నేను కూడా అదే వ్యాక్సిన్ తీసుకున్నాక కొంచెం ఏంటి కాన్ఫిడెంట్ అయ్యాను
కరోనా వల్ల చాలా మంది జాబ్స్ కోల్పోయారు అది చాలా బాధాకరం
అవును నిజమే
కానీ టెక్నాలజీ వాల్ళ అలా వర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ చాలా హెల్ప్ అయింది కదా
అవును మన విద్యార్థులకి కూడా ఆన్లైన్ ఆన్లైన్ లో క్లాసులు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది
కరోనా తర్వాత మన జీవన విధానం కూడా మారిపోయిందనిపిస్తుంది
నిజం ఇప్పుడు కూడా మంచి నీట్నెస్ మెయింటైన్ చేస్తూ ఎక్కువ నీట్నెస్కే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాను నేనైతే
పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తే కూడా జాగ్రత్తగా ఉంటున్నాం
రాబోయే కాలంలో ఇప్పటి పాండమిక్స్ వచ్చినా మనం బెటర్ బెటర్గా ఉండడం అనిపిస్తుంది
ఇప్పుడు అవేర్నెస్ కూడా పెరిగింది
కరోనా మనకి మంచి ఓపిక ఒక డిసిప్లిన్ నేర్పించింది కదరా
అలాగే ఫ్యామిలీతో ఫ్యామిలీ ఎంత ముఖ్యమో కూడా అర్థమైంది
నిజం రా జీవితంలో చిన్న చిన్న విషయాలను కూడా ఆ అప్రిషియేట్ చేయడం నేర్చుకున్నాను
ఇప్పుడైనా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలనుకుంటున్నా
ఈ ముంది ఆరోగ్యమైన ఫుడ్ డైలీ పొద్దున లేచి ఎక్సర్సైజ్ చేయడం మంచి నిద్ర అవన్నీ మెయింటైన్ చేస్తే సరిపోతుంది మనం ఆరోగ్యంగా ఉ ఉంటాం లే
స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి
అవును మన మెంటల్ హెల్త్ కూడా చాలా ముఖ్యమే
కరోనా టైమ్ లో నువవు ఏమైనా కొ ఎంత స్కిల్స్ నేర్చుకున్నాము
అవును నేను వంట ఉండడం నేర్చుకున్నా ఇంకా డిజిటల్ స్కిల్స్ కూడా నేర్చుకున్నాను
చాలా బాగుంది నేను రీడింగ్ హ్యాబిట్ ని డెవలప్ చేసుకు కుమ్మ ఈ
ఓ గ్రేట్ పుస్తకాలు మనకు చాలా నాలెడ్జ్ ని ఇస్తాయిరా
కరోనా ఒక బాధాకరమైనదైనా మనకి కొన్ని గుర్తుండిపోయే మంచి అనుభవాలనిచ్చింది
ఖచ్చితంగా ప్రతి కష్టంలో కూడా ఒక మంచి విషయం ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది
ఎప్పుడైనా మనం ఆరోగ్య యం గురించి మన ఆర్యం ఇగ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి
అవును అది మన ఫ్యూచర్ కోసం చాలా అవసరం ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా అవసరం అది
ఇంకా ఒక విషయం అడగాలనిపించింది
ఏంటి అడగండి
కరోనా టైమ్ లో ని ఎక్కువగా ఎప్పుడైనా భయం వేసిన సందర్భం ఏదైనా ఉందా
అవును నాకు ఆ ఒక రోజు టెస్ట్ కి తీసుకెళ్ళిడు కరోనా పాజిటివ్ నెగిటివ్ రావడానికి అప్పుడు ఆ మిషిన్ ఆ ముక్కులో నుండి లోపలికి పెట్టిన ఫుల్ భయమైంది నాకైతే అసలు ఆ తర్వాత ఇంకో టెన్షన్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుదా అని అదైతే చాలా భయంకరమైన విషయం అసలు
అప్పుడు మీరు ఏం చేశారు
అప్పుడు ఆ తర్వాత ఏడ్చాను అసలు ఇన్ ఇ ఇలాంటి రోజులు వస్తాయని అనుకోలేం కదా మనము ఏంటి మా మమ్మీతో కలిసి ఏడ్చాము అసలు ఏంటి రోజులు అని
మరి ఐసోలేషన్లో పెట్టారా
ఆ లేదు
రికవర్ అయ్యారా మరి
నాకు పాజిటివ్ ఏం రాలేదు ఉమ్
అది చ వింటే చాలా రిలీఫ్గా ఉంది
ఆ అవునురా అప్పట్లో ప్రతిరోజు టెన్షన్ గానే ఉండేది
నిజం మనకి తెలిసిన వాళ్ళకు వచ్చినప్పుడు ఇంకా భయంగా అనిపిస్తుంది
అదే కదా ఇంకొక తెల్ ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే మా ఇంట్లోనే మా మమ్మీ మా డాడీ మా తమ్ముడికి పాజిటివ్ వచ్చింది ఇంకా భయం అయింది అసలు
మరి ఎలా హ్యాండిల్ చేసావు ఆ టెన్షన్
ఏం చేస్తాం ఆల్ అట్లనే మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకుంటూ అట్లనే కవర్ చేసుకున్నాం నేను మా ఫ్యామిలీ
కొన్నిసార్లు బయట న్యూస్ వింటే కూడా ఏది నిజం ఏది అబద్ధం అని అర్థం కాకపోయది
అందుకే నేను అఫీషియల్ న్యూస్ మాత్రమే ఫాలో చేసేవాడిని
మంచి అలవాటు నేను కూడా తర్వాత అదే చేస్తాను
కరోనా టైంలో మనం ఎంతో ఎంతో జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలో అర్థమైందిరా
అవును చిన్న జాగ్రత్తలు కూడా ఎంత ముఖ్యమో తెలిసింది
ఉదాహరణకి చేతులు కడుక్కోవడం మాస్క్ వేసుకోవడం చాలా మంచి హ్యాబిట్ అసలు అది
అదే క్రౌడ్ ప్లేసెస్కి కూడా వెళ్ళకుండా ఉండడం కూడా చేశాను
కరోనా వల్ల ఆన్లైన్ షాపింగ్ కూడా చాలా పెరిగింది కదా
అప్పట్లో బయటకి వెళ్ళడం కష్టం కావాడంతో అందరు ఆన్లైన్ మీద డిపెండ్ అయ్యారు
డెలివరీ బాయ్స్ కూడా చాలా కష్టపడ్డారు
నిజం వాళ్ళ సర్స్ సర్వీస్ లేకపోతే చాలా కష్టమయ్యేది
కరోనా సమయంలో నీ డైలీ రొటీన్ ఎలా ఉండేది మరి
మార్నింగ్ లేట్గా లేవడం ఆన్లైన్ క్లాసెస్కి హాజర్ అవ్వడం తర్వాత మొబైల్ చూసేదాన్ని
అదే నా దగ్గర కూడా కానీ తర్వాత నేను రొటీన్ మార్చుకున్నాను ప్రొద్దున్నే లేవడం యోగా స్టార్ట్ చెయ్యడం ఇలాంటివి చేశాను
యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి
అవును మన మెదుడుకి మన మెదుడు కూడా ఆ సైలెంట్గా కామ్గా ఉంటుంది
కరోనా టైంలో స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేసావ్
మూవీస్ చూసాను సాంగ్ విన్నాను అలాగే డ్రాయింగ్స్ కూడా ట్రై చేశాను నా బొమ్మ నేను కూడా గీసుకున్నాను చాలా బాగా వేస్తా
హహహహా చాలా క్రియేటివ్ గా చేయటం చేసావ్ ఒక మంచి ఐడియా
నువ్వేం చేసావు మరి
ను వంట నేర్చుకున్నాను
అవునా ఏమేమి ఏమేమి చే నేర్చుకున్నావు ఏమేమి నేర్చుకున్నావు అసలు
నవ్వకూడదు టీ చేయడం ఆమ్లెట్ వేయడం మ్యాగి చేయడం ఇంకా చిన్న చి చిన్న కర్రీస్ చేయడం నేర్చుకున్నాను
అంతే నారా అవునులే దానికే నువ్వు మాస్టర్ చెప్ప అయిపోయావు అనుకున్నావా ఏంటి
ఇం కాదురాయి ఇంకా ప్రాక్టీస్ కావాలి
కరోనా వల్ల మన వాతావరణం కూడా కొంచెం క్లీన్ అయ్యింది అనిపించింది
కొండ్యూషన్ తగ్గింది
ఆ పిచ్చుకల సౌండ్స్ కూడా క్లియర్ గా వినిపించింది
అందు ప్రకృతికి కొంచెం బ్రేక్ ఇచ్చినట్టు
కానీ ఆదాయం మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువ అయింది
బిజినెస్ చాలా లాస్ అయి అయింది
స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా డిస్టర్బ్ అయింది అసలు టెన్త్ వాళ్ళు ఏంటి డైరెక్ట్గా పాస్ అన రావడం ఇంకా ఇంటర్ వాళ్ళకు కూడా పాస్ చేశారు చాలా ఎఫెక్ట్ అయంది దాని వల్ల అసలు
సరే నేను మళ్ళీ చేస్తాను మా వాళ్ళు పిలుస్తున్నారు
ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ మంచి చదుకో బాయ్